హలో ఇప్పుడు నేను పాడతానండి చెప్పండి
తిన్నావండి మీరు తిన్నామండి
తన్నందంది ఏను తిన్నరు
ఏం చెస్తా మేడం
ఏ చేలేదుం చంటున్నా ఉన్నా మీరు
ఏ తిన పకిచ్చ
ఆ మీర ఎక్కడైనా ఊరికి వెళ్ళింట రండి
ఇప్పుడు తిరుపతిలో ఉన్నాండి
ఆ ఇందకు్ ముందే ఎవన్నా వెళ్ళింది
అంతకు ముందు ఎక్కడికి వెళ్ళండి లేపా శకి అలురుకోనా కక్కడట వండది
అవునండి ఏపాక్షలు ఏమన్నా ఉన్నాయా చూసే
ఏముండ ఉ గాల్లో తెలి స్తంభం ఒకటి నంది పెద్ద ఉంది ఇల గర అది లేపాక్షం అదే అండి
మీరు ఒకరే వెళ్ళించండి
లేదండి ఫ్రెండ్స్తోంటి తుమ
హ
మొత్తం వ మంది పోయంటి అండి
ఆ
హ
హ ఆళరుకోన్నా అద ఎట్లు ఉంటుందండి
వాటర్ఫాల్స్ అన్ని బ ఆలూరు కొ రంగణ సాభనే అక్కడ అట్లే వాటర్ ఫాల్స్ ఉంటాయండి
ప్రత్యేకత నీళ్ లే నీ టేమస్ా ఎంటదం సంవత్సరం అంతా వస్తునే ఎంత ఎంత ఆ సమషం పడు బస్నే ఉంటాయి
సరే
టూరిస్ట్ ప్లేస్ ఎ అది బాగుంది అది కూడా
ఆ అవునండి లేపాక్షి అది టూరిస్ట్
ఆ రెండు టూరిస్ట్ ప్లేస్
మీరండి ఎక్కడికి వెళ్ళలేద అండి
హ ఎక్కడికి వెళ్ళలా పుట్టబర్త వెళ్ళింటి అండి
ఆ
ఆ పుట్టబర్తి కూడా బాగుంది పుట్టబర్తి సాయిబాబ ది
అవున అండి
అక్కడ మ్యూజియంమ్స్ అన్ని ఉంటాయి
హ
సాయిబాబు గురించి చెప్పే మ్యూజియం ఉంటుంది
హ
అన్ని దాంట్లో స్టార్ ది స్పేస్ ఉంది స్టార్స్ ది నక్షత్ర మండలం మని ఒక ఒకటి ఫేమస్ అది కూడా అక్కడ మ్యూజి యం లో మల్లా ఫిష్లు చేపలు అంటేరకర కాలచాపలు
హ
అక్కడ బాబా కట్టించిన కాలేజీ స్కూల్ ఉన్నాయి
హ్మ్
హాస్పిటల్ కూడా ఉందండి అది ఫేమస్ హాస్పిటల్
ఇంకేం లేవండి
బాబా సమాధి కూడా అక్కడే ఉంది
హ్మ్
రోజూ భజనలవి జరుగుతాయి బాగా మంచిగా
హ్మ్
అక్కడ క్యాంటీన్ ఉంటాయి
ఇంకా ఏమన్నా బన్ అట్లా బేకరీ అంటే ఉండేది కదండి
ఆ ఉన్నాయి మాల్ ఉంది నార్తు సౌతు వెస్టర్న్ క్యాంటీన్లు ఉం ఫుడ్ కూడా చాలా తక్కువ రేట్ ఎ
సర
అక్కడ ఏమంటే టైం తగ్గట్కి వెళ్ళాలండి టైమింగ్స్ మాత్రమే టైం బాడ్
అవును మేడం
వెళ్ళ లేవండి
రెస్టారెంట్ అంతవ్వలేదండి ఊర్లో ధర్మవరం
అప్పుడు పోయ్యంటి కండి చాలా రోజులు అయింది ఇప్పుడు పోలేదు
ఇక్కడ ఫేమస్ లేవండి రెస్టారెంట్
ఇక్కడ ఫేమస్ అంటే ఏం లేవండి అన్ని ఫేమస్సే
హ్మ్ ఎన్ని ఉన్నాయండి
ఉంటాయండి కొన్ని ఇదేమంత పెద్ద సిటీగాదు టౌను
హ్మ్ అండి
ఫేమస్ ఉన్నాయి
ఊహూ
తిరుపతిలో అ
తిరుపతిలో తెల్దండి ఎన్నిఉన్నాయో
హ్మ్
ఇక్కడ ఉంటాయి ధ్యాననే
అక్కడ యూనివర్సిటీలన్నీ పెద్దవంట
ఆ ఉన్నాయండి హ్మ్ ఆర్ట్స్ కాలేజెస్ యూనివర్సిటీ హ్మ్మ్ బీటెక్ కాలేజ్ అండి
ఆ అది ఎన్నో ఎకరాల్లో ఉందంటే కదండి
ఆ ఏమండి ఎన్నిెకరాలు వెయ్యేమ అన్నారు
మ్యా
పెద్ద పాలేదండి ఎంత ఆర్ట్స్ కాలేజ్ అన్ని కంబైన్ చేసేది పీజీ అన్ని ఉన్నాయండి మళ్ళా అక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ ఆ సైడ్ మోహన్ బాబు యూనివర్సిటీంది ఫేమస్ అండి బిటెక్ కాలేజ్
హ్మ్మ్
కడ ఫ్రెష్ ఇట్లు అన్నిీ బాగా జరుగుతాయిడి హ్మ్మ్ ఇకా తిరుపతిలో పైన కొండ పైన ఇ వెంకటేశ చౌండే ఉంటండి
ఫేమస్ వెళ్ళంటారండి తిరువాతికి
ఉ వెళ్ళింటివండి సెప్టెంబర్ లో వండి అంత మళ్ళ కొండకి వంట వంటడి
ఆ అక్కనన్న జింకాలవన్న కనబడుతున్నాయి అడి
ఆ ఎక్కువేమిన్నాయంండి ఇప్పుడు నయిట్పోర్ట్ అవయిటుమి ఎం లేవా
ఆ మేము డు కనిబడిండి
ఆ ఇప్పుడు తగ్గిపోయినాడి ఏం కానలే
అదే పులిలు వస్తానున్ని ఎన్ని స్
ఆ అవునండి పులులు ఉన్నాయని
అదే జనాాలని కూడా ఆపే ఆపే పంపిస్తానుదంతా
నైట్ పూట్లు ఎక్కువ పంపీలా
మీకేమి ఇబ్బంది కలగలేదా అది
ఆహా లేదండి ఆపే ఆపి పంపిస్తాను పులీలు ఉన్న సోట పంపి ఆ పినారు ఇం కొసేపు కొంచెం దూరమే ఆపేష్ న్నారండి పుల్లులు వస్తన యండి మళ్ళ అరితారం పంపి చానా పంపిస్తా ఆరు
వాళ్ళు గన్నులు పెట్టుకునే వాళ్ళు ఉన్నా సెక్యూరిటీ వాళ్ళు అ
ఉంద అన్ని స మళ్ళా ఇక్కడ టూ కిలోమీటర్స్ దగ్గర పార్కులనే ఇనో అడిబుల్
ఆ అదే ఎట్ల ఉందండి బావుందా
బాగుందండి బా పెద్దగా ఉంది అన్ని ఉంటాయి పోులీసు వాళ్ల అన్నిీ
ఇన్ అడి బుల్ హా
మళ పక్షిలు రకరక ఆ చూడొచ్చుంట అంటే అది క కడ్డీలు అన్నిీ కట్టింటారండి
హా
డి పక్షులు అన్ని దండుగ ఉన్నాయండి
ఇంకా ఆవు
ముసళ్ళు ఏనుగులు అన్ని న్ని ఎక్కువ రకరకాలు ఉన్నాయి
ఆ అన్ని కొత్త కొత్తగా జూపాల కంటే ఎన్ని తింటారు
ఆ మళ ఎంటరే షేర్డ బర్వాళ తేట అన్నది
అ బస్సు కూడా ఉంటుంది గ
ఆ బస్సు అవేళ నడుస్కోంట పోవచ్చు అన పోవచ్చు వెయికల్ అన్న ఉంట్ అంటుందండి మళ్ళా సైకిలు అ మోటర్ బయిక్ అట్ల ఇస్తా రండి ఏదైనా రేక్ దే కావాలనుకుంటే దానికి గుం ఛార్ జ్ ఉంటుంది రెంతకే అండి గంట సేప్ అండి
హా
ఉయాలనర్స్ కుండ పోవచ్చు అనుకుంటే నర్స్ కుంట అయినా పోవచ్చ
మరి కానీ చేసే తింటారా రాకుండా
ఆ అవునండి
పులల్కి సింహాల్కి
ఆ అంత కంచ దమస్త సెంటారు చుట్టూ
హా
మళ్ళా ఇంకా సపరేట్ బస్సు ఇంగ లోపల పిలిచిపోతు సింహళ దగ్గరకి అట్లా
అప్పుడు అంత ఏం వుండదా
ఆ అంతే బస్సులో నుంచె ఊరికే వాళ్ళే పిలిచిపోతారు పిలిచుకొస్తారు
హుమ్మ్ ఇంక తిరుపతి పొయినాక వేరే పోలేదా
అ ఇంకా ఎక్కడికి పోలేదండి
ఆ
అరుణాచలం పోవాలాండి
అవునండి
ఆ ఇక్కడ నుంచి దగ్గరే అన్నారు మ్... అదే
అవును
మ్ ఇంకొవారున్న వేస్తే ఫ్రెండ్ అట్ల పోవాలండి
అవునండి బావుంటాది హల్మాట్లిం కూడా ఒక మంచి ప్రదేశం ఇంకేమండి
ఏంలేదు
ఇంక మీ ఫ్రెండ్స్ ఎవరు లేదా హాస్టల్లో
ఎవరంలేరాండి నేను ఒక్కనే వచ్చే వాళ్ళు మళ్లీ వస్ ఆట అండి
అవునా ఇప్పుడు కాలేజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా లేరాండి లేేరా
ఇంకేమండి
ఆమ్. మ్
మీరు ఎక్కడికి వెళ్ళలేద అండి? ఇంకా వేరే ప్లేస్ కట్లా?
వెళ్లలేదండి.
మ్
అది ఒకటి, యాగంటి అప్పుడు వెళ్ళింటిమి. చాన రోజుల్కి, ఇందాక మ్, అది గూడ బావుందండి. ప్లేస్
ఆ
అక్కడ నంది సంమత్సరం సంమత్సరం పెరుగుతాంటడు.
ఆ, అవునండి విన్నాను.
ఆ అది, చిన్నగుండేది పెద్దగయిందంట. ఇప్పుడు అట్ల, వెంకటేశ్వర స్వామి కూడ ఉన్నారు.
ఆ, సరే అండి ఇంగా.
సరే అండి, మీ టైమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఆ, సరే అండి.
ఆ